అ నమస్కారమండి బాగున్నారా అండి
మ్మ్ బాన్నమండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా
మ్మ్ ఏం చేస్తున్నారండి తిన్నార అండి
ఆ తిన్నామండి ఇప్పుడే తిన్నా ఖాళీనే ఉన్నా
హ్మ్ ఏం చేస్తున్నారండి
మీరు ఖాళీ నే అండి ఏం లేదు ఖాళీగానే ఉన్నాను
ఆ మేమో ఖాళీ లేండి మీరు కరోనా ట్వంటీ ట్వంటీ లో కరోనా వచ్చింది గుర్తుంద అండి
అవునండి అది మర్చిపోతామా అండి ఎవరైనా ఆ కరోనా వచ్చినప్పటి నుంచి అంటే మంచిదే విషయాలు ఉన్నాయి అందులో తర్వాత త చా నా
చెడువి
చాలా మర్చిపోలేనీ చెడు విషయాలు కూడా ఉన్నాయండి చాలా చెడు విషయాలు ఉన్నాయి ఏవో కొన్ని ఉన్నాయి అంతే మంచిది అంతే కొన్ని వెతుక్కోలేం దాంట్లో
దాంట్లో మంచి విషయాలంటే ఏమంటే ఇంకా అంత అంతా ఒకే ఊర్లో అందరూ ఇక్కడ అంతా వేరే ఊరికి వెళ్ళిన వాళ్ళంతా మన ఊరికి వచ్చేసి కలిసి ఉండడమే ఆ ఆనందపడాల్సిన విషయం ఎక్కడెక్కడో వలస వెళ్ళిన వాళ్ళంతా ఊరికి చే అం
అదే ఇంట్లోనే ఉండేసి అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళ అయితే
అవునండి ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళంతా ఇరవై నాలుగు గంటలు అక్కడ సిటీలో ఉమ్ సిటీలో పని చేసి అలసిపోయి ఇప్పుడంతా చాలా కష్టపడినారు కానీ నీ ఒక్కసారిగా వాళ్ళందరికి కి బ్రేక్ వచ్చినట్లయిందండి వాళ్ళింట్లో ఇంటికి రావాలన్న అప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఒప్పుకోవాలి చాలా ఉంటాయి కదండి ఆఫీసులో
అవునను అవునండి
కుండా ఈ లాక్డౌన్ లో అనేది వాళ్ళు రావడానికి వాళ్ళే ఇంక వెళ్ళిపోయిడి అని పంపించేసి ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్తుంది కొంచెం శాలరీ తక్కువ వస్తుంది గాని మనశ్శాంతిగా ఉండచ్చు
ఆ అవునండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు దూరంగా ఉండి ఏమన్నా వచ్చేసి వెళ్ళిపోతే అలానే వాళ్ళ ఫ్యామిలీ చూ పోతారు కదా అదే ఇంటి దగ్గరే ఉ అంటే వాళ్ళకి వచ్చినా కూడా
ఆ
అంత ఇంగేం తీస ఉండదు
అవునండి అలాగే ఇంకా ఇంటికాడ ఇంకా గేమ్స్ ఆడుకుంటూ అంత అ అప్పుడు మా ఊర్లో అయితే నార్మల్గా గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవాల్లాం అండి మా ఊర్లో అప్పుడు చ అంటే నార్మల్ గా నార్ నార్మల్ డేస్ లో అయితే చాలా తక్కువ అండి ఇప్పుడు టీం పదకొండు మంది అంటే పదిహేను మంది అట్లు పోతంటి మంతె అందే మామూలు గ్రౌండ్ కి పదిహేను మంది రెండు టీములు అయ్యి ఆడేవాళ్ళం కానీ లాక్డౌన్ లో గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయే వాళ్ళండి మేం మొత్తం దగ్గర దగ్గరగా యాభై అరవై మంది వచ్చేవాళ్ళు ఊ మాప్
ఆ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉండే వాళ్ళందరూ ఊరికొచ్చింటారు కదండి
ట్లో గూడ పనులు ఏముండవు చేయడానికి ఇం ఇంకా అలా అనేసి అప్పుడు ఒక ఊర్లోనే ఉండు
ఆ అది పల్లెటూర్లో అనేది ఎక్కువగా దూరం అనేది ఉండంలేదండి అందరు
ఊ ఊ అవునం పల్లెటూరులో దూరం ఉండాలంటే కష్టం లేండి టౌన్ లో అంటే అవన్నీ పాటిస్తారు సోషల్ డిస్ టెన్స్ మాస్ అంటే మాస్కులు దరిస్ తాంటిమి గ్రామంలో కూడా కానీ ఎంత మాస్కులు వేసుకున్నా మనసులు దూరం పెట్
మాస్కులు అయినా గూడా పల్లెటూరులో మాత్రం అంత ఏం అనిపియాలేదు కరోనా వచ్చినా కూడా లేనట్టు రానట్టుగానే ఉండే బట్ ఈ సిటి లో మాత్రం ఎక్కడికి వెళ్ళసినా గూడా
ఉ పల్లెటూరులో అనేది ఆ కల్చర్ రా దండి మనుషుల్ని దూరం పెట్టడం ఇలా అనేది అసలూ చాలా తక్కువ అండి పల్లెటూర్లో అందుకనేసి ఇంకా మ్యాక్సిమం అంతా కలిసే ఉంటారు కలిసే తిరుగుతారు పల్లెటూరులో అలా అనేసి ఇంగ అప్పుడు మేము చాలా మంది కలిసె ఆడుతుంటా అండి
అవునండి బట్ మా ఊర్లో అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉండరు గదా వాళ్ళు ఎక్కడైనా ఒక పది పది పదఐదు మంది గుప్పుగా ఉంటే చాలండి వచ్చే సన్నా వచ్చి ఇంక లాటీలతో కొట్టే వాళ్ళు అందుకని చెప్పేసి పోలీసు వాళ్ళు రాకున్న ముదరే వెళ్ళిపోయేవాన్ని
అవునా అంటే వాళ్ళు కూడా మన భద్రత కూ కోసమే చెప్పేవాళ్ళండి పాప మాది కూడా
ఆ అవురండి బట్ మనోల్ ఇనదు
మనం వీనం కదండీ ఆ అది కరెక్ట్ అప్పుడి పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తడం తర్వాత ఇంక మళ్ళీ అదే కలుసుకోవడం అంతే ఉంటుందండి అది
అవునండి అంతేకాకుండా టైంలో షా షాపులు కానీ
అ
అది తప్పదండి ఎందుకంటే వాళ్ళు అతి జాగ్రత్తలు ఎక్కువపోతే తే అనమాట టౌన్ లో
ఆ
జాగ్రత్తలు తీసుకోండి అంటే వాళ్ళ అతి జాగ్రత్తలు తీసుకుంటారు కోసం ఆగుద్ది అడ్డరోడ్ టౌన్ లోనే ఇలాంటి కేసెస్ ఎక్కువ వచ్చినాయి అప్పుడు కరోనా
అవును మీకు తెలిసినోళ్ళకి ఎవరికి ఫ్లోలో వచ్చిందండి కరోనా మీ ఊర్లో లేకపోతే మీ
మా ఊర్లో అంటే ఊరినే మాటలు అండి వాళ్లకొచ్ చ్చి ఈగల్ కి వచ్చింది అన్నారు కానీ బట్ మేము వాళ్ళతో పాటే వెళ్తా ఉం
ఆహా
అవునండి బట్ అప్పుడప్పుడు ఆహా న్యూస్ లో వస్తాండు కదండి ఇలా వచ్చి చనిపోయినారు అని
ఆ నీ నీ అంటే చాలా వరకు చనిపోయారులేండి చాలా మంది చనిపోయారు కానీ ఎలాంటోళ్లు చనిపోయారంటే అంత ముస
ఆ అంటే ఫస్ట్ ఫేజ్ లో చనిపోనదండి అవునండి అంతేకాకుండా అది ఫస్ట్ ఆ ఫస్ట్ ఫేజ్ లో ఏం కనపడలేదు సెకండ్ ఫేజ్ లో మాత్రం చాలా ఎక్కువ మంది
ఉమ్ అదేండి అది ఎందుకు కంటే ఇల్లు ముసలివాళ్ళు అనేది ఇంకా వాళ్ళకి తట్టుకు కొన్ని శక్తి లేదు కాబట్టి వాళ్ళు ఇంకా తట్టుకోలేక ఇలా చనిపోయారు ఇంక చిన్న పిల్లలు కూడా అంతే కదండి అళ ఇంకా అప్పుడే పిల్ల వయసు కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది తట్టుకోలేక ఇంకా చనిపోయింది ఇంకా నార్మల్గా మన ఏజు బాగా యంగ్ ఉండేవాళ్ళు అయితే చాలా తక్కువండి తనపో ఉండది
అవునండి అది ఆ పది సంవత్సరాల పైన నుంచి తర్వాత అరవై లోపల అరవై లోపల ఉండే వాళ్ళకి తక్కువ చనిపోయింది అరవై పైన పది లోకల డు వల్ చాల
చాలా మంది చనిపోయారు అయినా అప్పటికి చాలా వరకు కు పోరాడిన లేండి అంత అంత మాస్క్లు వేసుకొని సోషల్ డిస్టెన్స్ పాటించి అప్పుడు అంతా లాక్డౌన్ వేసి అంతా మంచి మని చేశారు అనీ అది వైరస్ ఐనా కూడాడ
అవును
పెరిగిపోయిందండి ఇంట్గా అను
అవునండి అలాగే ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలే తీసుకు అప్పుడు
ఆ అవునవునండి ఇంకా మాస్కులు పంచడంగాని శాని జర్లు పంచడము అన్ని ఇన్వ్ తీ కొన్ని బాగా చేసినారు బ్యా
అంతే కాకుండా నిత్యావసరాలు కూడా అది ఒక్కటే అండి అంతే
మనుషులు చనిపోవడం అనేది కొద్ది బాధాకరమైనా విషయం మేము మా ఊర్లోనే ఉండమండి ఎక్కడికి పోలే మేము పోదామన్నా పంపరు కదండి అప్పుడంతా
అంటే ఎందుకంటే మేము కరోనా టైమ్ లో కరెక్ట్ ఇంకా లాక్డౌన్ రేపు పడుతుందినే లోపల మాకు ఎక్సామ్స్ అయ్యిపోయాయ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి నెక్స్ట్ రోజే ఇంకా లాక్డౌన్ అనమాట మాకు అప్పటికి లాక్ డౌన్ అ ఫీలింగ్ ఏంటో కూడా తెలదు అప్పుడు
అవు అవునండి ఫస్ట్ లో లాక్డౌన్ అండి ఏందో కూడా మాకు తెలిదు తర్వాత ఇంకా తెలిసి వచ్చింది ఆహా
అప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలని అప్పుడుే అర్థమైంది ఆ అవునండి అప్పుడు కాలేజ్ ఎగ్జామ్ అయిపోయిందా అవునండి ఎగ్జామ్ అయిపోయింది కదా ఎగ్జామ్ అయిన వెంటేనే వచ్చే బట్ లాక్ డౌన్ నెక్స్ట్ రోజ్ కదా అప్పుడు ఆ రోజే ఇచ్చేసిన విద్దకి
ఆహా కాలేజైపోంగానే ఇగా ఇంటికి వచ్చేసి సర అండి అప్పుడు
ఆ అప్పుడు కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ సేమ్ ఎగ్జామ్స్ ఇంకా వెంటనే వచ్చేసినాము
హ ఆహా ఎట్లా ముందే తప్పించుకున్నారు ఇంటికి పో అని అప్పుడైనా ఇంకా కాలేజ్ లో ఉంటే మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది కదండి అక్కడ ఉండలేక వాళ్ళు హుమ్మ్ వాళ్ళు ఫుడ్ పెట్టాలన్నా మీకు కష్టమయ్యేది మేరి కడి కడ పేరెంట్స్ పక్క భయపడుతూ అక్కడ మీరు అక్కడ భయపడుతూ చాలా దయి పోయేది
అవునండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని మేము మేము ఎలా ఉన్నా వాళ్ళు చాలా భయపడ
ఇప్పుడు వేరే కంట్రీకి పోయిన వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మేము అక్కడికి రాలేమే ఇక్కడ ఉండిపోవాల అనేసి అప్పటికి చాలా మంది ప్రయత్నించారండి రావడానికి
ఆ చాలా దాంట్లో వచ్చినారండి బట్ లారీల్లో కొంతమంది అలానేే తప్పించుకుొని వచ్చేసినన్నారు
ఆ అదే అదే అండి ఇంకా ఇండియాలో ఇండియాలో ఉండే కంట్రీలో వెళ్తేారు మాక్సిమం ట్రై చేసి అలా ఇలా చేసి వచ్చేసారు ఇంకా అదర్ కంట్రీస్ పోయిన వాళ్ళకి చాల కష్టం అపోయిందండి ఇంకా గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంట్ కూడా ఆధార్ అపేసిందా ఇంకా విమానాలని అవన్నీ ఆపేసింది కాబట్టి హు విమానాలు అవన్నీ ఆపేసింది కాబట్టి ఇంకా కరోనా రాకూడదు అనేసి వాళ్ళు రాడానికి కష్టం అయిపోయింది హు
అవునండి అంతే కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు క్వారంటైన్ అని చెప్పేసి
ఉ అవునండి పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఆ రూమ్ లో ఉంచిన తర్వాత వాళ్ళ సిమ్టమ్స్ కనబడుకుంటే అప్పుడు బయటకి వదులుతాండ్రి అది ఒక విధంగా మంచి విషయమే లేండి
ఎందుకంటే ఇప్పుడు బయటి నుంచి కూడా మొత్తం ఇంకా పాకేస్తుంది
ఆప్పుడు అదే అదే ఒకరి వల్ల మళ్ళా ఊరు మొత్తం దే అయతుంది కదండి అందువల్ల మంచి మీరు ఏమి తీసుకున్నారు ఇప్పుడంతా
ఆ
ఊ అప్పుడయినా అదొక ఏంద అండి ఒక కలలా అయిపోయింది అప్పుడు అంతా
అవునంంట అగో
సారీగా ఆ అప్పుడంతా సడన్ గా అంత మనుషులు దూరం పెట్టడం కాగానీ అసలు ఎక్స్పెక్టే చేయలేదండి. అలా ఉంటుంది అనేసి
ఆ ఇప్పుడు ఎవరికైనా వచ్చింది అంటే చాలు ఇంకా ఎవరైనా కొంచెం మాట్లాడడితే అయి దూరం వెళ్లేసి పోతుంది
అదే అయింది ఇదే అయిపోయింది అప్పుడు ఊ సరే అండి ఇంకా మీరు ఇచ్చిన ఈ సమాచారానికి చాలా చాలా ధన్యవాదములు
ధన్యవా థ్యాంక్ యూ అండి
ఊ థ్యాంక్ యూ అండి ఉంటా అండి హలో